చెప్పరా
ఆ అక్కా, ఎక్కడున్నారు?
ఇంట్లోనే ఉన్నాంరా, ఇదిగో పాప లేసి కింద ఏడుస్తుంది జలుబు చేసింది పాపకి అనీజీగా ఉన్నట్టుంది, ఏడుస్తుంది తినిపించాను.
అవునా అక్కా
ఇప్పుడే యిట్లా పడుకున్నా
ఉహు జలుబు చేసిందాక్కా, ఏ మానుకోట ఫేమ్ టెంపుల్ ఫేమస్ శివ శివాలయం, మా ఇంటి పక్కన కూడా శి శివాలయం ఉంది ఇక్క ఇ అక్కడే ఉన్నా నేను సిగ్నల్ బాగా వస్తదని
ఓకే
శివాలయం ఉంది ఫేమస్ శివాలయ ఏమంటే ఒకటి ఉంది కొండలో బాగుంట
ఆ ఆహా
చాలా బాగుంటాది ఇకా
ఆ
మీరు వస్తే రాండి తప్పకుండా
ఆ వస్తాన్రా ఉ
మీకు మీకక్కడ మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడ లేవాక్కా మీరారోజు టెంపుల్స్ పట్ల
ఉన్నాయి శివాలయం ఉంది, రామాలయం ఉన్నాయి, ఆంజనేయ స్వామి దేవులం ఉంది
ఊహు వెళ్తా ఉంటారాక్క దగ్గరేనా
ఆ దగ్గరే వెళ్తా ఉంటుంటాను అప్పుడప్పుడు
హ ఆ పక్కిని ఉంచుకో
పాపకి ఇప్పుడు వన్ ఇయర్
వన్ ఇయర్రైందా
వన్ ఇయర్ త్రీ మంత్స్
ఆహ
ఊ మొన్న పీర్ల పండుగ ఎలా చేసుకున్నారు
మా ఊర్లో చేయ్యలేక్క
ఉం ఎందుక్
వేరే ఊర్లోకి ఏమో చైలా
అహ
మా ఊర్లో మళ్ళు డప్పు కొట్టే వాళ్ళు మేళ మంచే వాళ్ళు వాళ్ళు లేరా వేర వేరే ఊరు నుంచి తెచ్చుకోవాలి పిలుచుకోవాలి వాళ్ళని ఇక మా చుట్టుపక్కల పల్లెలన్నీ బాగా చేస్న్నారు ఈ సంవత్సరం
ఆ
అన్ని ఊర్లలో చే నరాంగ వాళ్ళందా ఐపోయేలోపే పున్నం వచ్చింది పున్నం తర్వాత చెయ్యరంట మా ఊర్లో
అహ
అందుకు ఇంగా ఈ తి ఈ సంవత్సరం చే చాలా బాగ చేసినారు కావు నేను వెళ్ళింటి ఒకచోట అయితేనా ఇంకా పిల్లలు పిల్లల కోసం అని నీళ్లు పొత్తా ఉంటరు పీర్ల దెగ్గర
ఆ
ఆ ఊరు పోయినం లాస్ట్ ఆ పిల్లలు పుట్టని వాళ్ళు ఎన్ని సంవత్సరలు అయినా పిల్లలు పుట్టుకోకుంటారు వాళ్ళు వచ్చారు కొందరు మగ పిల్లలు కావాలని వచ్చి అంటారు కొందరు చదువు కోసము కుటుంబం బాగుండాలని కొందరు అట్లా ఎవరి సమాస్ స్యలు వాళ్లక ఎక్కువ పిల్లలు పుట్టిన వాళ్ళు పోచంటారనమాట పిల్లల కోసమని
ఉహు నెరవేరుతాయా
నా చాలా మందికి నెరవేరినాయంటక్క
ఊ
వాళ్ళొచ్చి మళ్ళీ సంవత్సరం గా అంటే పగలంతా ఉపవాసం ఉండి స్నాన పీర్లను రా సాయంత్రం మూడు నుంచి నాలుగు లోపు ఎత్తారు ఇంకా పొద్దన్నే ఐదు వరు ఉ పొద్దన్నే ఐదు వరకు ఇంకా నీళ్ళు పోస్ తా ఉండాల పీర్ల కాడ కింద
ఉహు ఉహు
నేను లాస్ట్ ఇయర్ పోసిన ఈ సంవత్సరం కూడా పోయింటి అది మళ్ళా మన కోరికలు నెరవేరుతాయి లేదో గాని మనకి అప్పుడే అప్పుడే పొద్దున్నే తెలిసిపోతది మనం రాత్రి అంతా నీళ్లు పోచం కదా
అవునులే
ఆ తర్వాత మీ పీర్ల బాయి అని ఉంటది అన్నమాట ఒకటి ప్లేసు కొంచెం పీర్ల సావిడికి అట్లా పక్కన దాని దానికి కాడ ఇప్పుడు ద దగ్గర దగ్గర రెండు వందల మంది అట్లా పోసింటారు కా వా రు
అవునులే
అంతా రౌండ్గా సర్కిల్ గా నిలబెట్టింటారు అందర్నీ
ఉ
ఆ రెండు వందల మందిని ఒక టూ లైన్స్ గా అట్లా పీర్లు లె ఒచ్చాయంటారు గదా
అవును ఆ చూసిన చూసిన
ఆ ఆడ ఇంగ ఎత్తుకుంటాంటే ఒళ్ళో కూర్చుంటాయా ఆ మన దగ్గర కొచ్చి పీర్లకి బాస్కాలని కడతారు కదాక్క పూలు కట్టింటారు కదా చాలా
ఆ అవునవును
ఒళ్లోకోచ్చినోళ్ళు ఇంకా మోకాళ్ళ మీద నడుచుకుంటూ వచ్చి ఇత్తారు పూలు ఆ పూలు ఇచ్చినోళ్ళకి మాత్ త్రమే ఆ సంవత్సరానికిగాని రెండేళ్ళ గానీ కోరికె తీరుతాదని
ఆహా ఇవ్వనోళ్ళకి తీరవని
తీరదు అంగా తీరదు అని కాలంటే మళ్ళ నెక్స్ట్ సంవత్సరం యెప్ పోయచ్ పో పోసి మళ్ళా మొక్ కుంటే అప్పుడు అవకాశం ఉంటే ఆ ట్రై చేయొచ్చు తొందరగా తీ ఓ సంవత్సరం రెండు మూడేళ్లలో తీరే కోర్ ఇక్కలైతేనా ఇచ్చాడంటక్క సామీ పూలు
ఆ
లేదంటే లేదు నేను లాస్ట్ ఇయర్ పోసిన్న లాస్ట్ ఇయర్ ఏమి ఇయలగ కనీ ఈసారి మాత్రం నాలుగు సార్లు ఒచ్చిచ్చినారు ఒక్కసారి గూడా కాద్ నాలుగు సార్లోచ్చి ఇచ్చినాడు అసలు చాన బాగానిపిచింది కానీ అట్లా నీళ్ళు పోయాలంటేనేక్క పగలంత ఉపవాసం ఉంటామా మళ్ళా రాత్రి నిద్రవొ పోకోకుండ ఆన్ ఆ మళ్ళ అట్లని తడుపుకోవాలా బాడీ మొత్తం తడుస్తానే ఉండ ఉమ్ అంటి నీళ్ళ తడితోనే ఉండాల ఆరిపోగూడదు ఆ చలిగాలి పెడతాది చూడు అసలు ఎంత చలికి చాలా ఇబ్బంది గుండె చలి పెడతంటే వనుకొచ్చంటది ఆకలి అయితంటాది నీళ్ దప్పిగయితాంటాయి ఇక నైట్ అంతా మెళ్లుకోవాలంటే నిద్ద్ర ఒచ్చంటాది
ఆవును నేనొక్కసారి జూశినా పీర్ల పండగ గుండెం దొక్కుతరు అది జూష్ నాను ఊమ్
ఇప్పుడ్ నేన్ జెప్పేదైతే గుండం ఏమి ఉండదు క పీర్లకి జాతర పీర్లని మామూలు నార్మల్ పీర్ల పండగ్ అయిపాయినంక మళ్ళా యేచ్చార్ ఇది ఆ పీర్లు ఎత్తి పెట్టి ఈ పీర్ని తీసి పెడ్తారు మీ ఊర్లో గూడ జాతర పీర్ల పండగ చానా బా యేచ్చారు ఇడత్తమ వల్లూరికాడ భలే యేచ్చారు
అవునులే
ఇంత అన్నము ఎన్ని కేజీలో చికెన్ అవన్నీ గూడ అన్నదానం కుడా యేచ్చరీడా మీ ఊర్లో
ఉమ్ ఉహు
ఆడైతే అట్లా బాగ్ పూలు గూడా ఇచ్చారు ఇంకా ప్రసాదం పెడతారు ఆరు ఊ మీ ఇంటికొచ్చాం
ఊ
ఏమంటే ఇల్లా ఇ ఈ సంవత్సరం నీళ్ళు చాలా తక్కువ ఉండి ఎట్లా క్కువ మంది జనాలొచ్చి నీళ్లు సరిపోవుగదక్క అప్ నాన్ నీళ్లు పోసుకున్నప్పుడేమో ఎచ్చగనే ఉంటది ఆరుతంటాద్ జూడు గాలి క్యారుతంటే ఇంగ గాలి వెడతంటే నీళ్ళు దొరకలేదన్ తసేపటికి ఆ ఒక్కోసారి గంట అట్లా గూడా వట్ కిందికి అటే మోక ఒక్క బిందె కోసం ఒక్క బిందెకు
ఆవునులే
అట్లా ఎంత చలే అని అసలు ఆరుదండే చలి చలి కాదు
ఊ
మల్లట్ల పూలు తెల్లవారుజామున మూడుకొచ్చాడు స్వామి బయికాడికి మూడు నుంచి ఐదున్నర వరకు పూలి ఇచ్చేది ఉంటది ఆ గంట రెండున్నర ఆ గంట నర ఒక గంట నర కదాక
అవును
ఆ గంటనరల్లో మనం నిలవడుకొని ఉండాలంక మన ప్లేస్ ఏం చేంజ్ కదా నీళ్ళు పోసింటం కదా నీళ్ తడిలోనే కొనుంటే వాళ్ళకొచ్చి మన వరకు ఇచ్చేంత వరకు ఇంకా కొందరికి ఇచ్చారు కొందరికి ఇయకుం కూర్చోకూడదు నిలబడుకొనే ఉండాలా
అమ్మ మా ఊర్లో ఇట్లా చేస్తారా మా ఊర్లోనే వేరే ఊర్లోనా ఓకే
మీ ఊర్లో కాదు అంత సేప్ ఈ సంవత్సరం అయితే ఇంకా ఎక్కువసేపుక్క రెండున్నర గంటలో మూడు గంటలో నిలబడు కొని అసలు ఆ నీళ్ళ తాడిలో అయితే నిలబడికొని నిలబడుకొని కాళ్ళన్ని సబగిపోయిన్నయ్
ఊ
అసలు ఎంత నొప్పులుగా ఉన్నాయో రెండు రోజులు ఉన్నాయి నొప్పులు
అవునులే
ఆ ఆ ఏమంటే అంత నొప్పిలో పూలిచ్చినప్పుడు మాత్రం పెద్ద సంతోషంగానిపి చంటదిక తీర్తంది ఇంకా అనుకుండే అప్పుడు అనే హోప్ వచ్చాది కదా
అవునవును
ఇవ్వని వాళ్ళు ఎంత బాధపడుతుంటారని ఇక కొందరు పిల్లల కోసం వచ్చింటారు కదా వాళ్ళు చెప్తంటారు కదా నీల్వ వా పట్టే టైం లో ఇంకా
ఆ
చెప్తా ఉంటారు యా ఊరు నుంచి వచ్చినాము ఎ దానికోసం వచ్చినము నాము అని కొందరికి ఏడ ఎనిమిద ఏళ్ళ నుంచి లేరంటా అక్క పిల్లలు అసలు
ఉమ్
ఎంత ఉంటదో ఏమో బాధ ఈ ఈ ఉంటే ఏడు అంటారు చూడుల్ వాళ్ళని చూసి బాధ అనిపించది వాళ్ళ కన్నా ఇయ్యాల సమీపూలు అని
నాకు కూడా పదమూడేళ్ళకి పూట్టినారు పాపా
ఆపనా అక్క ఆ అట్లా అంటే అంతా ఉంటే బాధగా అనిపించంటది కదా
అవును అనిపిస్తంది చనా బాదా అనిపిస్తుంది
ఉమ్ అందుకు ఇచ్చే బాగుండు వాళ్ళకైనా అనిపించి
ఉ
ఏంది ఇప్పుడు సంవత్సరము రెండేళ్ళలకు పుట్టకపోయినా కూడా ఉంటనే ఉ ఉంటారు అక్క మేము వాళ్ళు ఎందుకు వాళ్ళు ఉంటారు ఏం గ్యాప్ తీసుకు కుంటే కని ఏమైంది
ఆ అదే కదా
ఏమో అట్లానే ఉంది
అదా ఇప్పుడు
ఇప్పుడు కదాక కొంచెం మనం సెటిల్ అయిన తర్వాత పిల్లలను చూసుకునే ఉంటే బాగుంటది
ఉమ్
ఏందో ఇంకా ఫస్ట్ ఫస్ట్ పిల్లలు అంటే వాళ్ళనీ చూసుకోనికి అయిపోతారు ఇంక అంత ఇంకేం ఉండదు లాస్ట్
ఆ అదే కదా
మీరు ఎప్పుడు చూసినది ఈడనేనా అక్క పీర్ల పండగ
ఆ నేను చూసినది మనసైడే ఊర్లో మా ఊర్లో కాదు డూ నేను ఇంకా చిన్నప్పుడు చూసిన పెళ్లి కాక ముందు మా అవ్వలా ఊర్లో
ఓహో
ఉ
ఈడ మీరు ఈడ చేసుకున్న వాళ్ళ నుంచి అన్న డ్యూటీ చేసి అక్కడే ఉన్నారా అక్క పడుగలకి రాలేదా ఊరికి
పండుగలకి నార్మల్గా మేము వచ్చేది ఉగాదికి సంక్రాంతికి అట్లా వస్తాం రా
ఈ అవును దీనికి లీవ్ లు ఉండవు ఈ పండగకి ఎప్పుడు అంటే అప్పుడు చేస్తారు కాబట్టి
అదే ఇంకా ఈ పండ కి ఏం రాలేదు అన్నమాట
ఉమ్
ఉమ్
చేయడం అయితే బాగుంటది అదికో
ఉ నేను మామూలుగా అక్కడ రొట్టెల పండుగ అని చేస్తారు కదా అక్కడ చూసిన ఆ నేను చూసిన చాలా సార్లు వెళ్ళాను కూడా రొట్టెల పండగకి
అవునాక చాలా మంది అదేంటి తెచ్చుకున్నారా
ఆ రొట్టెలు తెచ్చుకున్నాను కానీ నాకు ఆ సంవత్సరంలో ఆ రెండు సంవత్సరాలల్లో ఏం కోరికలు నెరవేరలే అన్నమాట
ఆహా అంటే ఆడ సంతానానికి ఇట్లా ఉద్యోగానికి అట్లా ఉంటాయి కదా స రేట్ సపరేట్ రొట్టెలు
అవునవును
మనకు కాల్సినట్టే ఉంటాయా అక్క అట్ల తీస్తారా
ఆ మనకు కావాల్సినట్టే ఒక్కొక్క చోట ఒక బోర్డ్లు పెట్టింటారు అనమాట
మ్మ్
సంతానం రొట్టె అని గృహ ప్ర్రవేశ రొట్టె అని ఉద్యోగ రొట్టె అని పెళ్లి రొట్టె అని అట్ల బోర్లు పెట్టి టారు ఇంగ అది ఇక్కడ చెరువు అనమాట చెరువులో నిలబడతారు చెరువులో నిలబడి చెరువులో నీళ్ళ ఇట్ తల మీద వేసుకొని మనకి రొట్టె కావాలంటే ఆ రొట్టె దగ్గరికి వెళ్ళి మనము రొట్టె ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళ నుంచి రొట్టె తీసుకోవాల అన్నమాట
అవునా ఊరుకే పోతే ఈయరా
ఊరికే పోతే ఇస్తారు అంటే మన కోరిక ఫస్ట్ టైమ్ మనం ఊరికే వెళ్ళొచ్చు మన కోరిక నెరవేరాల అన్న ప్పుడు వెళ్ళి సంతానం రొట్టె అని ఇస్తుంటారు అట్లా తీసుకోవచ్చు అనమాట
ఫుల్లు రొట్టె తీసుకోవాలా అక్క కొందరు ఈ ఇన్స్టాలో చ పిస్తుంటారు కదా తునకలు చేసి ఇచ్చినారు అట్లా చేసి
తునకలు తునకలు చేసి ఇవ్వరు పుల్లు రొట్టె ఇస్తారు
ఫుల్లుగా ఇస్తారు
మ్మ్ ఆ మనకి ఆ సంవత్సరంలో గాన రెండు సంవత్సరాల్లో నీ కోరిక నెరవేరింది అనుకో మళ్ళా మనం ఇంకోకరికి ఇయ్యాల అట్లా
మళ్ళ మనం పోయి ఈయల్న
అద్ అక్కడ తిని తిన్నాక కదా కోరిక నెరవేరిందని ఇవ్వాలన్నమాట
మ్మ్ హు
మ్మ్ నాకేమో అన్ని అక్కడ తిన్నప్పుడు అన్ని సంవత్సరాలలో ఏది కలగలేదు అనమాట అందుకే నే నేను ఇవాళ తినడం అయితే తిన్నా సంతానం రొట్టే చాలా సార్లు